హలో హాయ్ ఎలా ఉన్నావ్
బావున్న నువ్వు
బాగున్నాను ఏంటి జాబ్ ఎక్కన్నో చేస్తున్నారని విన్నాను మీరు జాబ్ చేస్తున్నారా ఇప్పుడు
ఇప్పుడైతే ఏం చేస్తాలే
అవునా ఎందుకలా
చెయ్యాలిగా కొన్ని రోజులు ఆగి
ఉహు హు
నువ్ చేస్తున్నవో
ఉమ్ చేస్తున్నాను మార్కెటింగ్ ఫీల్డ్ లో లైక్ సేల్స్ అసోసియేట్ లాగా చేస్తున్నా నేను
ఆహా
అలా ఇంకేది ఇట్లా ఈ రోజు వీకాఫ్ నాది
ఓకే అంటే మీకు నార్మల్గ సండేస్ ఉండవా అందరిలాగా
మ్ ఉండదు మాది మార్కెటింగ్ ఫీల్ కదా సో మాకు మీ కెన్డే ఎక్కువగా సేల్ అనేది నడుస్తది సో మండే టు థర్స్ డే వీక్ ఆఫ్స్ ఈ మధ్యలో తీసుకోవాలి ఇంగ మిగితా రోజుల్లో ఎప్పుడన్న తీసుకోవచ్చు అలా
అంటే మొత్తం మార్కెటింగ్ ఫిల్డ్ ఎవ్వరున్నా అందరికి సేమ్ అంటే ఇంగ వీకెండ్ ఇట్లా అందరు ఎక్కువ కష్టమర్స్ వస్తు ఉంటరు గదా
మ్ బట్ ఈ వీకెండ్స్ లో తీసుకోడానికి వీలు ఉండదు ఎందుకంటే మనకి వ లైక్ ఎక్కువ సేల్ ఉండేడిది వీకెండ్స్ లో కదా కస్
అంటే ఇప్పుడు ఏదైన ఎమర్జెన్సీ ఉంటది గదా ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్సు
మనం కన్వే చేయచ్చు వాళ్ళకి కన్వె చేషి సార్ నాకు ఇలా ఉంది సో ఎమర్జెన్సీ అని చెప్తే వాళ్ళు లీవ్ ఇస్తరు
అంటే నాకు ఒక డౌటు అంటే నాకు ఒక డౌట్ ఏందంటే ఇప్పుడు మస్తూ మంది ఉంటరు గదా వర్కర్స్ అక్కడ
ఉమ్మ్
అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఇట్ల వీకెండ్స్‌ల ఇప్పుడు అన్ ఆల్మో అందరు ఉండరు గదా వీకెండ్స్‌లో ఎవరికైన ఒ క్కరికి కూడా ఉండదా వీకాఫ్ ప్రతి ఒక్కరు అక్కడ అటెండ్ గావలా ఆరోజు
మ్ కంపెనీ బేస్డ్ ఏసి ఉంటది
ఎన్ని
అలా అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక్కొక్క కంపెనీ పాలసీస్ రూల్స్ ఉంటయి గదా
ఆహ్
సో అలా అని ఆల్మోస్ట్ మార్కెటింగ్ ఫీల్డ్లో అయితే సాటర్డే సండే ఆ ఫ్రైడే సాటర్డే సండే అయితే ఇవ్వరు ఇన్ కేస్ వాళ్ళకి ఉమ్మ్
మా చెల్లెండు కూడా పోతారు గదా వాళ్ళకి కూడా సేమ్ వీకెండ్స్ అయితే అసలు లీవే ఉండదు సటర్డే అయినా ఒకసారి ఇస్తారేమో కాని సండే అయితే అసలు లీవ్ తీస్కుంటే రావొద్దని చెప్తారు ఫస్ట్
ఉహు ఎందుకంటే మనకి కస్టమర్స్ అండ్ వాళ్ళు ఫ్రీ ఉండే టైమ్‌లో లైక్ సాఫ్ట్వేర్ జాబర్స్ సో ఎవరున్నా సో వాళ్ళకి మనకి సాటర్డే సండే అనేది లీవ్ ఉ
ఆ ఇంగ వాళ్ళెక్కువ అప్పుడు
హు సో వాళ్ళేం చేసరు అంటే సో చిల్ అవుదాం బయటికేలి అక్కడ ఇక్కడ షాపింగ్ అది ఇది ఫన్ ఎంజాయ్మెంట్ అలా అని ఒస్తాలేర సో మనకి మార్కెటింగ్ పిల్లు వాళ్ళు చాలా రావడానికివి ఉంటుంది ఆపర్చునిటీస్ ఉంటది సో అట్లాని మనకి చాలా మటుకి ఇవ్వరు అలానే. మీ చెల్లెలు కూడా చేస్తుందా ఎక్కడ జేస్తుంది
స్తుంది ఆమె ఇక్కడ మెట్రోలో చేసు
ఓ అవున
హు
ఎన్ని రోజులైంది ఆమె ఎళ్లి
ఆ టూ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయితుంది ఏమో టూ అండ్ హఫ్ ఏం కాదు
ఓ కే ఇప్పుడేలా ఉందంట వర్క్ మరి
ఉంది గాని ఏమంటారు ఆ ఈమె ఒక్కతే అసోసియేట్ ఉంది ఇద్దరుంట ఒక బాయ్ ఒక గర్ల్ గాని ఆ బాయ్ కేమో వేరే శిఫ్ట్ ఉంటది. ఈమెకి మార్నింగ్ శిఫ్ట్ ఉంటది కదా ఇంకా ఓ ఓ ఏమంటరు తి ఒక్కరు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పుతనే ఉంటారంట కిందికి మీదికి
అయ్యయ్యో అంటే వర్క్ ఎక్కువ అయిపోతున్నట్
ఆ ఇప్పుడు మార్నింగ్ నేనొక కోత్త కదా అసోసియేట్ ఈ మీకే ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది. నేను చెయ్యను నేను వేరే దగ్గర చూస్కుంటా అని అంటుంది
హూ అయ్యయే నాది
అన్కు
వర్క్ ప్రేజన్ అనేది ఎక్కువైపోయినట్టుంది
ఆ ఇం ఏ-ఏమంటారు వేరే డిపార్ట్మెంట్స్లో అయితే ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటారంట కదా సు
ఆ హా యాక్చువలీ వర్కు ప్రెజర్ ఇప్పుడు మన వర్క్ని బట్టి వాళ్ళు తీస్కుంటారు బట్ ఇప్పుడు వీళ్ళెంద అంటే ఒక్క అసోసియేట్ని తీస్కొని సో పని మొత్తం చేపిస్తున్నారు ఆమె తోటే
ఆ ఇంకా ఇంకో అసోసియేట్ ఏమో నైట్ షిఫ్ట్ కదా ఇగ నైట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనుకుంటా సెకండ్ షిఫ్ట్ ఉంటది అది ఇ ఇ మార్నింగోచ్చే వాళ్ళకే ఎక్క ఏమంటారు మార్నింగ్ వోయి బ్రాండ్ని పెదో చెయాలంట కదా అదంతా ఆ ఈమెకే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం వర్క్ తక్కువైతుంది
అయ్యయే అంటే మార్నింగ్ పుట్టేనే కదా మనకు వర్కేక్కువయ్యేది అలా అని
ఇస్తారు ప్రతి ఒక్కరూ అక్కడ అక్కడవో ఇక్కడవో అక్కడవో ఇక్కడవో ఈమే పేరం అసలు ఒక టూ మినిట్స్ కూడా కూర్చోడానికి టైమ్ ఉంటలేదంట
అయ్యయ్యో
ఇగ సిస్టమ్ దగ్గరికి ఇప్పుడు ప్రైజెస్ గానీ ఏమైనా డీటెయిల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆ టైం లోనే సిస్టమ్ దగ్గరకి పోతే అప్పుడేమో నువు సిస్టం కానే ఉంటున్నావు అంటురంట
అయ్యో ఆ
ఇ అట్లా చెప్తుంది ఇంగ చూడాలి
నివ్వాలా సార్ కి చెప్పు పీస్ సార్ నా నాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఎక్కువ వర్క్ అవుతుంది సో నాకు మీరు ఇంకో అసోసియేట్ ని చూడండి సో దాని వల్ల నాకు కొంచెం తక్కువ అవుతు సార్ అని మనం మాట్లాడే దానికి ఉంటది
అంటే ఒక ఆమె వచ్చిందంట మ్యారేజ్ ఆయిన ఆమె
ఉమ్ మ్
కానీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ వద్దన్నరంట ఎందుకో తెలియదు కాని ఆమె వచ్చిన నాక్ ఇప్పుడు ఈ ఈమెకి కొంచెం ఒక్క రోజ అయినా సరే ఓకే ఓకే లాగా ఉండి నంట
ఓకే
మరీ ఎక్కువ ప్రెజర్ కాకుండా ఇంకా ఆమె వచ్చినాం మళ్ళీ వెళ్ళిపోయింది
అయ్యయ్యో
ఇబ్బంది అయిపోతుంది ఉన్న వాళ్ళ ఇగ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఉంటాయి కద అట్లా అని చెప్పేసి ఆమెకి వాళ్ళ హస్బెండ్ వద్దన్నారు ఎవరు వద్దన్నారు కానీ వద్దన్నారు అంట
అయ్యయ్యో
ఇప్పుడైతే ఇంగ మళ్ళీ ఇంకొక బాయ్ ఉండేనంట అసోసియేటివ్ గాని ఆ పిల్లగాడు ఏమంత హేర్ స్టైల్ గ్రూమింగ్ సరిగ్గా లేదు ఇంకోటి టైమింగ్ లేదుఅంది ప్పేసి పంపిచేసిరంట
అయ్యయ్యో
ముగ్గురు అసోసియేట్స్ ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉండేనంట వర్క్ ప్రెజర్
అంతే ఇప్పుడు ఒక్క ఇప్పుడు త్రీ మెంబర్స్ చేసే వర్క్ ఒక్కరు చేసేది వేరుంటది తీమన్ ఆ తీమెంబర్స్ పంచుకొని వ్ చేసే వర్క్ వేరుంటది
ఆ
ఇప్పుడు అ ఎవరైతే అసోసియేట్స్ వెళ్ళిపోయారో వాళ్ళ వర్క్ మొత్తం మీ చెల్లెలకి ఇవ్వడం గనీ కొంచెం ఎక్కువ స్ట్రెస్డ్ కొంచెం ఎక్కువ ఫీలు అయ్ పెయినట్టుంది
మొన్న
అల
ఐమంటారు ఇది కౌంటింగ్ ఉండెనంట మార్నింగ్ సెవెన్ కి రమ్మన్నారు మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ వరకు వుండుమన్నారంట
ఓకే
అయితే ఇప్పుడు సెవెన్ వర కంటే ఇప్పుడు నార్మల్గా ఇ వర్కింగ్ అవర్ సెయిట్ అవర్సే గదా
ఉమ్
ఇప్పుడు ఎక్స్ట్రా అవరు చేసినప్పుడు పడతది గదా ఎమౌ ంట్ ఒక హండ్రెడ్ అన్న గన్ కానీ అట్లా ఏం లె
అ ఉండదు
ఉండదా
ఆహా ఏ మార్కెటింగ్ ఫీల్డ్ కదా సో ఇ మార్కెటింగ్ ఫీల్డ్ లో వాళ్ ఏమంటరంటే ఇన్ కేస్ మనకి ఇప్పుడు మనం ఒక వన్ అవర్ ఎక్స్ట్రా చేసె నెక్స్ట్ టైమ్ వాళ్ళు అలాట్ చేశారు ఒక వన్ అవర్ పర్మిషన్ లాగా అట్లా అలౌడ్ జేస్తరు కనీ ఆ దానిక్ ఎక్స్ట్రా మనీ అనేడిది వాళ్ళు పే చేయరు
అ నేను అదే అంటున్నా అంటే నాకు తెలవదు గదా నువ్ ఎక్స్ట్రా చేస్ నువ్వు ఇంకెందుకు ఇయ్యరాలు మా చిన్న చెల్లెలు దాంట్లో అయితే ఇస్తారు ఎక్స్ట్రా చేస్తే
అవును అంటే మనకి ఇప్పుడు మనం సిస్టమ్ వర్క్ ఉంట గదా సిస్టమ్ వర్క్ మనం చేసే వర్క్ని ఇక్కడ ఇది మార్కెటింగ్ ఫీల్డ్ వేరే ఫీల్డ్ నుంచి అయితే నేమో మనక్ ఎక్స్ట్రా అవర్స్ పేస్తే దానికి పేయబుల్ ఉంటది వాళ్ళు ఓటీ అంటరు మనం
ఆ ఓటీస్ ఉంటయ్
ఉమ్ సో ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్ ఎట్లా అంటే వాళ్ళు ఎక్స్ట్రా చేసినా కూడా వాళ్ నెక్స్ట్ టమ్ దాన్ని యూస్ చేసుకోవచ్చు లైక్ ఇట్లా కూపన్ ఎట్ల ఉంటదో సేమ్ నీ వన్ అవర్ ని నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు
అదెలె ఇంగ్ ఎట్లా ఎమర్జెన్సీ టైమ్ లో లేట్ ఒచ్చి లేట్ ఒస్తము అని ఇంగ అలాంటి టైమ్స్ ల
ఓకే ఉహు అంతే మార్కెటింగ్ ఫీల్డ్ లో అలా యూజ్ జేస్తారు వాళ్ళు అంటే ఇగ మొత్తం డిఫరెంట్ ఉంటది
రా అన్ చెప్పేశి నేననుకుంటున్నా ఎందుకంటే ఇంగ మార్నింగ్ పోయి అలిసిపోతారు గదా
ఉమ్ ఉమ్ అవునవును
ఇంక ఇమోక్కతే అసోసియేటివ్ ఫుల్లు ప్రేజర్ ఉంటదంట
సవును అంటే అది ఇ ఎన్ఎఫ్ఐఎఫ్ గదా టూ ఎన్ఎఫ్ఐఎఫ్ లా మనక్ చాలా ఆర్టికల్స్ ఉంటయ్ లైక్ మన డైలీ నీడ్స్ అనేడిది దాంట్లోనే ఉంటయ్ కదా సో సో దాన్ వల్లనే అక్కడ ఆర్టికల్స్ అవన్నీ చెక్ జేసుకొని అంత చూసుకొని అంత చేసే లొ చాలా ఎక్కువ వర్క్ అయిపోతది ఫ్యూజ్ వర్క్ అయిపోతది
కనీ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని హైర్ జెస్తలేరు అసోసియేటివ్స్ ని
అంటే ఇప్పుడు నేను ఒకట్ జెప్పాల్ న ఇప్పుడు మనం చేస్తున్నాము ఇప్పుడు మనం చేస్తున్నాం అనుకో వర్క్ ఇన్ టైమ్ లో కంప్లీట్ జేస్తున్నాం సో వాళ్ళు వేరే వాళ్ళకీ యెందుకు ఆపర్చునిటీ ఇస్తారు జెప్పు
అవును అవును ఉన్న వాళ్ళతోనే యేపిచ్చుకుంటది బెటర్ గదా అనుకుంటరు
మనము ఇవ్వి జేస్తున్నామనన్కో వాళ్లేమైపో సింగిల్ ఆ సాల్రీలో అయిపోతుందిగద వాళ్ళ వర్కు
ఆవును మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సాల్రీ ఎందుకు వేరోళ్ళకియ్యడం అన్ జెప్పేసి
అది సో ఇది ఇక్కడా అదే అవుతుంది సేమ్ ఇన్సిడెంట్
కన్ సాల్రీ గుడా ఒక్క ఫిఫ్టీన్ వరకీ అడిగితే లాస్ట్ థర్టీనే అన్నరాల్లు
ఉమ్ లేదూ ఇప్పుడూ ఏమేమేబీ ఇప్పుడూ టూ మంత్స్ అయిపెయింది గాబట్టి ఈమె అడిగే ఛాన్సెస్ ఉంటయ్ అలా అని ఒక్సరీ అడుగుమను పూజాని ఏమని ఇట్లిట్లా నువ్వు టూ మంత్స్ అయిపెయింది గదా సో అడుగూ ఇట్లిట్లా అనన్ చెప్పుమాను నేను ఇంత వర్కు జేస్నా సార్ అట్లిట్లా అని
అదే అదొక్సారడుగు మనాలె కనీసం ఇప్పుడు మనం జేశే వర్కుకి కొంచం ఆ వర్క్ కీ దగ్గట్టు సాల్రీ ఒస్తెనేమో అదొక సాటి ఫ్యాక్షను ఉంటది ఓకే మనం జీష్ణమూ మనకొచ్చిందీ అని వర్ కెక్కువుండీ ఆ మనిద్ మన సాల్రీ తక్కువుండే సరికి చెయ్యాలని ఇంట్రెస్ట్ గుడా పోత్
తదా ఉన్ను సరే చెప్పనైతె చెప్పూ ఏదైతే ఏమున్నది ఒకాసారి నేన్ గూడ చెప్తాను
ఆ ఒసారి నువ్వు గూడ జెప్పు అడుగుమని ఇంక నీ కైతే క్లియర్ ఎక్కువ దెల్సు గదా అండ్లనే ఆల్రెడెక్స్పీరియన్స్ ఉంది చేసినారు గాబట్టి
అదే అదె
నీక్ దెలుస్తది గాబట్టి నువ్ గూడా కొంచమామకి క్లియర్గ ఎక్స్ప్లెయిన్ జేష్ణవనుకో ఆమె
పర్లేదు పర్లేద్ నేను ఇన్ఫామ్ జెస్తాన్ ఆమె
ఇంగ నువ్ జెప్పు ఇగ అప్పుడు అమెకి తెలుస్తదీ
షూర్ షూర్ నేన్ జెప్తలే పర్ సరేనా మరి
ఆ సరే హ్మ్ బాయ్